హలో ఆ అక్క వినిపిస్తా ఉందా అక్క
ఆ వినిపిస్తుంది బ్రో మీకు వినిపిస్తుంది కదా
ఆ వినిపిస్తుంది చాలా క్లారిటీ ఉంది ఇప్పుడు కొంచెం
ఉ ఉ ఉహ్
అయ్యందా హాడిన్నర్ అయిపోయిందా
హస్బెండ్ కూడా వచ్చసారు తినసారు తినేసి తను వాకింగ్ చేస్తా ఉండారు
ఆహా హా హా ఓకే ఓకే ఓకే నేను కూడా తినేసి వాకింగ్ చేస్తా ఉన్నాను
అవునా
అవును ఇప్పడు వరకు మిద్దమీద ఉన్నాను పైన ఎం లే వాటర్ లే వాటర్ తాగేసి వచ్చి నాన్న మాట
అ ఓకే ఓకే మిద్దపైన చాలా పీస్ఫుల్ గా ఉంటుంది కదా బ్రో
బాగుంటది మరి ఈ టై లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ మరి ఇప్పుడైతే చ క
హ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతా ఉంది
అవునా
పైన పడుకుంటారా మీరు మిద్ద పైన పడుకుంటారా మ్మ్ వాయిస్ బ్రే బ్రేక్ అవుతా ఉంది కొంచెం
ఓకే నాకు తెలిసి పైకి వెళ్లాలేమో మిద్ద మీదికి మి వాయిస్ ఇక్కడ ఇల్లంతా కొంచెం అడ్డంగా ఉన్నాయి
ఓకే ఓకే
ఇప్పుడు క్లారిటీ వస్తాందా ఆ ఆ ఆ
ఉ ఈ టైం లో అలా మిది మీద మంచం వేసుకొని పడుకుంటే అలా బలే ఉంటుంది కదా భూమికి ఆకాశానికి మధ్యలో అలా ఇంకా దానికి తోడు ప్రకృతిగాని సహకరిఇచ్చిందంటే చల్లటి గాలి
ఆఆ అ అవును
ఆ ఇంకా బాగు
అవును అవును చాలా బాగుంటుంది వెన్నల్లా ఈ వెన్నెల్లో చాలా బాగుంటది మీరు వస్తూ ఉండండి తర్వాత మనం పిలుచుకొని వస్తాము అంద ఫ్యామిలీ ఫ్యామిలీకి రావాలి
ఓ శ్యూర్ శ్యూర్
ఇప్పుడు వస్తా ఉందా క్లారిటీగా వయిస్
ఆ ఇప్పుడు వస్తా ఉంది బ్రో
మీరు అన్నట్టు మిద్దమీదికే వచ్చినాను ఆ అ అయిపొయింది
శ్రీరామనవమికి షాపింగ్ చేస్తారా
షాపింగ్ అంటే మాకు వస్తువులు పూజలకి
ఓ ఇంట్లో పూజకి కావాల్సిన షాపింగ్ ఆహ్
కూరగాయలు
మ్మ్ ఉమ్మ్ ఓకే ఓకే ఓ
ఉంటామన్నమాట అవునవును మీరు తీసేసుకున్నారా పూజకి కావాల్సినవంటి వస్తు
ఆ ఆ ఇప్పుడే చేసినారు మా హస్బెండ్ తెచ్చారు ఇంకా ఇల్లు వాకిలి అన్ని క్లీన్ చేసాం కదా సో తెచ్చుకుందాము ఇగా ఎం ము రేపు రేపుకు సంబంధించినట్టు మామిడాకులు లైక్ ఇంకా తోరణాలు కా తారు కదా
అవునువును అవును అవును
అ మావిడాకులు ఆ టైం ఆ ఇవి ఇంకా ఇంట్లో రేపు అదేంటి వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ షాప్ దగ్గర ఆ అన్నదానం చేపిస్తారంట
హా హా అన్ ఈజీగా హా
ఆ దానికి కావలసిన సామాగ్రి అవంత అక్కడే తీసుకొని షాప్ లో పెట్టేసి వచ్చినారంట ఈయన తన వంతు హెల్ప్ చేస్తున్నారు అక్కడ రేపు శ్రీరామనవమి సందర్భంగా ఆ
ఓకే ఈయన హెల్ప్ చేస్తున్నాడు హు హు హు
ఊ అంటే ఈయన పార్ట్నర్ గా అంటే పార్ట్నర్ అంటే పార్ట్నర్ కాదు వేరే అన్న ఎవరో చెప్ ఇస్తా ఉంటే ఈయన అన్ని దగ్గర ఉండి తన విన్ తను చేయూతని ఇచ్చాడన్నమాట
ఓకే నిజంగా అది కూడా ఎంతో మందికి అవకాశం రాదు మరి స్వామివారు అందరికీ అవకాశం ఇవ్వడు అన్నమాట కొందరికే ఇస్తాడు అవకాశం ఎవరికి అయితే లోపల ఆ యొక్క ఇష్టం ఉందో స్వామి వారి పైన ప్రేమ ఉందో భక్తి ఉందో వాళ్లకి మాత్రమే ఆ యొక్క అవకాశాన్ని ఇస్తాడని చెప్పేసి అంటారన్నమాట
ఊ ఆయన అలాంటి అవకాశాలు ఏదీ వోచ్చినా వొదులు కోరన్నమాట
చాలా గొప్ప విషయం ఆ విషయంలో మాత్రం చాలా మెచ్చుకోవచ్చు అన్నమాట అంటే మీరు అబ్జర్వ్ చేస్ నట్లయితే మనకి ఏం వస్తుంది చేస్తే అన్న ఫీలింగ్ కొందరకి ఉంటది అలా కాకుండా అరే చేస్తే పది మంది దానివల్ల ఆ ఆ స్వామివారి సేవలో పది మంది ఆ పది మంది లబ్ధి పొందుతారు ఆ యొక్క ప్రసాదాలు తీసుకుంటారు ఆ అన్న ఫీలింగ్ కొందరికే ఉంటుంది అన్నమాట
ఉహ్ లాస్ట్ టైం శివరాత్రి రోజు కూడా ఇక్కడ మా ఇంటికి దగ్గరలో శివాలయం ఉంది కదా మార్నింగ్ దర్శనం చేసు కొని వచ్చేసినప్పటి నుంచి ఎల్వెన్ ఎల్వెన్ కేమో స్టార్ట్ చేసినారు భోజనాలు త్రీ వరకు ఉన్ నాన్ స్టాప్ గా అంట వచ్చిన వాళ్ళు వందల మంది వేల మంది వచ్చింటారంట వోళ్ళందరికీ ఈయనే స్వయంగా వెళ్ళి అడిగారు నేను దేవుని సేవ చేస్ తను నాకేమన్నా ఉంటే పని కల్పించండి అని అనేసి అడిగితే అక్కడ ఉండే వాళ్ళు
దివి సేవ ఇవ్వండి అని ఆ
సేవ ఇవ్వండి అని అడిగితే ఆ రా నాయనా అంతకంటే భాగ్ మేము ఉండేది అని అని చెప్పి రైస్ వడ్డించారట మళ్లీ
హుహు హు హ్మ్మ్ ఓకే
వచ్చి చెప్తా ఉంటే ఎంత మంది జనాలు ఎంత మన్ అంది దేవుడు భక్తులు ఆయన సన్నిధికి వచ్చి దర్శించం పోనీ ఆయన ప్రసాదం సేకరించిన చాలా మనసుకు చాలా ఉహ్మ్ హ్యాపీగా ఉంది ఉంది నాకు అని అనేసి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు అన్నమాట నాకు ఆ దేవుడు ఎవరికీ ఇవ్వలేని భాగ్యాన్ని నాకు ఇచ్చాడు
ఆ ఆ ఓకే ఓకే ఓకే చూడండి ఎంత గొప్ప మనసు ఉంటుందో అలాంటి వాళ్ళకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే ఈ విధంగా సేవా భావంతో ఉంటారో వాళ్లు ఎప్పటికీ ఎప్పటికీ ఆనందంగా ఉంటారు స్వామి వారి నుంచి బ్లెస్సింగ్ బ్లెస్సింగ్స్ వస్తా ఉంటాయి అన్నమాట ఎవరైతే భోగ వృత్తి అంటాం. భోగ వృత్తి అంటే వాడు ఎంజాయ్ చేయడానికే ట్రై చేస్తా ఉంటారు సేవా మాత్రం చేయడు ఆ భోగవ వృత్తి చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఏ సేవ చేయడానికి ఇష్టపడడు. ఓన్లీ ఎంజాయ్ మెంట్ అతను ఎంజాయ్మెంట్ చూసి మాత్రం చూసుకుంటారు అలాంటి ఎవరైతే భోగవృత్తి సేవా వృత్తి భోగవృతి రెండు ఉంటాయన్ త ఎవరైతే సేవా వృత్తి చెయ్ చేయగలుగుతారు చేస్తారు వాళ్లు ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు మీరు అన్నారు ఒక్క మాట టన్ అన్నారు నాకు బాగా నచ్చింది మనకు దేవుని సేవలో ఆ భక్తులకి సేవ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ చాలా ఎక్కువ అనే సేపు అన్నారన్నారు. గదా సారు గారు ఆ అటువంటి హ్యాపీనెస్ అనేది చాలా ఎక్కువ అన్నమాట సో సేవ చే ఏరో వాళ్ళకి మనం సేవ చేస్ ఐ మీన్ ఏరే వాళ్ళకంటే స్వామివారి సర్వే స్వామివారి సేవలో మన డివోటీస్ కి ఐ మీన్ భక్ క్తులకి ఆడ కొచ్చిన భక్తులకి మనము ఏ సేవ జేయచ్చు అన్న సేవ చిన్న చేస్తునగానీ మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ అన్నమాట
హ్మ్
సో అదే అదే బోగవృత్తి అంటాం అనుకోండి ఎంజాయ్మెంట్ మోడ్ అన్నమాట ఆ ఎంజాయ్మెంట్ మోడ్ లో ఏమవుతుందంటే ఎప్పుడు ఇత్తన ఆనందం కోసమే ట్రై చేస్త ఉంటాడు కాబట్టి ఇత్తకి ఫ్రస్టేషనే మిగులుతది ఫైనల్గా
ఫైనల్గా ప్రెస్టేషన్
అయితే దేవుని సేవ లో సేవ చేసి ఎవరైతే సేవ చేసి ఆనందం పొందుతారో ఆ సేవ చేసినప్పుడు ఆయన స్వామివారు సాటిస్ఫై ఆయనకి ఈతనికి కావాల్సినటువంటి సంతృప్తికరమైన ఆనందం ఇస్తాడనమాట ఈయన చాల అంటే ఎ తను ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళు ఏరో ఎదుటి వాళ్ళ యొక్క ఆ మొ కుంలో ఆనందం జూసి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు
అవునవును సేమ్ అదే నేను ఆ స్వయంగా ఎ క్స్పీరియన్స్ అయ్య నన్న మాట మ్మ్ అవును అంటే నేను ఒకప్పుడు నేను ఒకప్పుడు సేవ చేసేదాన్ని ఎప్పుడు అంటే నా టెన్త్ క్లాస్ లో అనమాట నైన్త్ స్టాండర్డు మీన్ అట్లా టెన్త్ స్టాండర్డు అప్పుడు నేను సాయిబాబా భక్తురాలని ఎవ్రీడే అనమాట ఆయన దర్శించుకొందే నేను ఆ వెళ్ళనన్నమాట అట్లీస్ట్ మార్నింగ్ కుదరదు ఈవినింగ్ టైమ్ లో ప్రతి రోజు ఆయన దర్శనం కోసం వెళ్ళెదాన్నిమాట వెళ్ళి అప్పుడప్పుడు ఆ ఆయన దర్శనం కోసం ముగ్గురు పౌర్ణమి రోజైతే ఇంక అంతే గుడి దగ్గరే మొత్తం ఆయన సేవకే ఇంకా ఆయన పల్లకిలో ఊరేగి ఊరేగించడము అక్కడ ఆయన పల్లకి ముందు పల్లకి మొయ్యడము ఆ పల్లకిని మొయ్యడం అనే అదృష్ ష్టము ఆ భాగ్యము ఎంత మందికి కలుగుతుంది ఏమె మా అక్క న నకు కలిగించారు ఆ భాగ్యాన్ని ఆ సేవని ఆ పల్లకిని భుజం మీద కొని మోసినప్పుడు నాకు వచ్చిన ఆనందము
ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన పాయింట్ మీకు అర్థం అయిపోయింది అయితే
ఆ అది ఎప్పుడు చిన్నప్పుడు అదే టెన్త్ స్టాండర్డు అప్పు ప్పుడు
ఓకే ఓకే ఓకే
మ్మ్ ఆయన పల్లకి ముందురా డ్యాన్స్ కూడా జేసే వాళ్ళం అది రోడ్ అని తెలీదు మెయిన్ రోడ్ అని తెలీదు ఏం తెలీదు ఒక ఆనందమే మా ముందు ఉంది
హు హు హూ
మెయిన్ బజ్జార్ లో గూడా డ్రమ్స్ అన్ని వస్తా ఉంటారు కదా ఆ అక్కడ అది నాముషి సిగ్గు అవేమీ లేకుండా మన హ్యాపీనెస్ మన మరో లోకంలో అద డివోషనల్ మోడ్ లో ఉండి పోయినాం అనమాట మనం ఏం చేస్తున్నాము ఎలా ఎక్కడున్నాము ఎలా బిహేవ్ చేస్తున్నాము అనే దాన్ని పూర్తిగా మర్చిపోయి ఆయన పల్లకి ముందర పల్లకి ఇని మోస్తూ ఆ ఆ భజనలో పాల్గొనడము అనంటే ఐ ఫీల్ సో ప్రౌడ్
ఎస్ ఎస్ నేను మీరు అన్నారు కదా అలాగా సర్ మేము కూడా చూసినట్లయితే అంటే నేను మొన్న నాయుడుపేటకు పోయిన నాయుడుపేట అన గూడూరు గూడూరు గూడూరు వెళ్ళన అనమాట ఈ యొక్క జగన్నాథ రథయాత్రకి
ఆ ఆ
మీరన్నట్టు ఆయన స్వామివారు పైన రథంలో వస్తూ ఉంటే ముందర ఐ మీన్ చ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ డన్స్ చేస్తా ఉన్నారు హరే రామ హరే కృష్ణ మహామంత్రం పాడుతూ ఉంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తా ఉంటే ఆ ఆనందము అంతా ఇంత కాదనమాట కనులకు కనువిందుగా ఉందన్నమాట
హ్మ్
అలాంటి అలాంటి అదృష్టము ఎవరిక వస్తుంది చెప్పండి మీరు అన్నారు ఆ మాట ఐ మీన్ స్వామి వారి ముందు నేను డ్యాన్స్ చేస్తా ఉంటే నా గురించి నా అసలు మర్చిపోయినా అన్నారు కదా
హ్మ్ అవును
ఆ విషయాన్ని తీసుకుంటే మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట
హ్మ్